హలో చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి
అడి
మీ కాల్ కోసం వెయిటింగ్ అండి
అవునండి
ఆ మీరేం చేస్తున్నారు ఆ
ఫుడ్లో ఫుడ్లో ఏమంటే ఇష్టం
అర్ధం కాలే ఏం ఇస్తాం అని ఫుడ్ ఐటమ్ ఐటమ్సా అన్ని తింటా ఒక ఏమంటారు అది పొంగలు పోహా ఇక పిచ్చి నేను మీగతో అన్ని బాగా తింటాం బిర్యానీ అంటే బాగా ఇష్టం ష్టం
ఆ
బిర్యానీలో ముక్కలు తినను ఓన్లీ బిర్యానీ రైస్ తింటా
ఆ రైస్ అయితే నింగెండా రైస్ ముక్కలు వి చికెన్ అయితే మామూలుకి తిన్నాను
ఆ
ఏ యుత్త బిర్యానీ రైస్
నేను అమ్మ చేస్తే తింటా బాగా తింటా అంటే బాగా అంటే తింటా అంత ఫుడ్ని కాదు మరి ఇష్టం కళ్ళు కాలంటే కడుపోద్దుంటుది నాకు
అంతే అంతే అదేతే నిజం
మీకేం ఇష్టం బాగా
ఎ ఇష్టపడే అ తంటంటంది అ అది బుచ్చి వంకాయ తప్పంగానే ఉంది అదే బాగా
ఫుడ్డు అంటే కొంతమంది ఏంటంటే ఫుడ్డు ఫుడ్ కోసం బ్రతుకుతున్నట్టు తింటారన్నమాట
నాకుందే ఏం అంద లే తినాలింటే తినాలి కడుపుకి
మామూలుగా మనము ఆకలి అవ్వలప్పుడు పేర్లు పెడతాం అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్తా పేసి అదే మనకి ఫుడ్ లేనప్పుడు ఫుల్ ఆకలిస్తుంది అనుకో ఏదన్నా అబ్బా ఎంత బాగుందిరా బాబు అనిపిస్తుంది అంత
చెప్తుంది నా గతి నళ గంజే పానికి
అవును నేను చెప్పు ఇద్దాం అనుకునా తెలుసా సామెత అని మీరు చెప్పేశారు
ఏ అ తప్ప సనియా
హా
అది తప్పని పని ఈగ గతి లేనప్పుడు ఏదైనా తింటారు. ఎంత అమ్బాలనా ఆ టైంకి ఫుడ్ లేకపోతే ఆ టైకి గంజాయినా తాగాలి.
అవునవునవును నిజమే ఇంక ఏంటంటే ఇప్పుడు మనకు దాహం వేసింది అనుకొ నార్మల్గా నీళ్ళు ఉప్పగా అనిపిస్తుంది కదా నార్మల్గా ఎప్పుడైనా తాగనప్పుడు. అదే మనం ఫుల్ దా హ లోండి తాగినమని అంటే తీయ కనిపిస్తాయి అనమాట వాటరు.
దాని వీళ్ళ ఉన్నప్పుడు తెలీదు నేనప్పుడే తెలి
అవును నిజమే అదైతేది దొరికనప్పుడు అయితే ఉన్నప్పుడు బాగా వేస్ట్ చేసిస్తామా లేనప్పుడు ఇంత ఇబ్బంది పడతాము ఒక్కొక్కసారి.
ఫలి చెప్తా ఆ ఉంది మాకు మా వాటర్ వస్త సాయిబాబా వాటర్ వస్తాయి
ఓకే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళినప్పుడు ఆ సమ్మర్ టైమ్ లోనే అనుకుంటా నేను అమ్మ మన్నామా ఇంకా పిన్ని వాళ్ళ ఎవరు లేకుండే వాటర్ ఇంటి దగ్గర ట్యాప్ ఉంది మనకు కూడా కానీ వాటర్ రాలేదా ఎంత దూరం వెళ్ళి తీసుకచ్చిన అంత తెలుసా నాకైతే నడుము అసలు ఇంటి దగ్గర ఉంటే ఒక పని చేయను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఒక డ్రమ్ముకి తెలుసా. అ రెండు డ్రమ్ములు వాటర్ పోసినాము ఆ చైన్ల నుంచి తీసుకొచ్చి మరీ పోసినాము లాంగ్ డిస్టెన్స్ ఉండే అప్పుడు అర్థమైంది నా ఒక వాటర్ వాలీ ఓకే మనం వేస్ట్ చేయ్యకూదు ఉన్న
మర్గానికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళ ఎఫెక్ట్ దండిగా చూపిస్తుంది ఈ రోజు ఉండే
మాది కొంచెం హైట్ ఉంటుందా మిట్టక్ వాటర్ తొందరగా ఎక్కువ కదా అ నుకు చాలా ఇబ్బంది అయిపోతుది ఒొసారి. త్తరి
ఇప్పుడుకా ఎండాకాలం కాబట్టి ఎక్కువ సార్ రావు సర ఇ. ఒక మగ్గుర వాటర్ వాటర్ అన్నప్పుడు తిప్పలు అన్నట్టుంటది ట్యాంకర్లు. చూస్తారు మా చెల్లెల వల్లన నాన
హుహు
ఎళతో పట్టుకోల అ రానప్పుడక ఎంత ఇప్పలు పాటల్లో
అవును పట్టి పట్టే అలా అదే ఊర్లో ఉన్నా అనుకో ఇంట్లో నాన్ననే పట్టేస్తుినాడు అనమాట పై ప్రశిస్తాడు ఇంటి పక్కన టెంపుల్ ఉంది మామాట. నాకు అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడి నుంచి ఇంగ ట్యాప్ అది ఏంటి పైప్ వేసేస్తాడు పట్టేసి ఉంటాడు ఒక పని కూడా ఉండదు ఇంకా ఇంటి దగ్గర నాన్ననే చేస్తాడు అన్ని ఇంక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం మనం చేసుకోవాలన్నమాట ఇంకా. హలో హలో